హలో
విన్పిస్తుందా మీకు
ఆ విన్పిసుందండి బావున్నారా
అబ్బా బావున్నామండి మీరు బావున్నారా
బావున్నామండి ఏం జే
కేన్ కింద ఇదో రగిలింది అండి కాల్ కి అసలు కాలు లేవత్తలేవు నడవాలే నడిచి నడిచి ఫుల్ కాళ్లు నోస్తున్నాయండి నా కాళ్లు అయితే
ఎందుకండి ఏమైంది
ఆ అసలు నేను తెలుసా అరవై ఎన్ల ముస్లామా కంటే ఘోరం కాళ్ళ అయితే అంతా నొప్ప ప్పులేస్తున్నాయి
అవునా
ఎట్లా వన్ కాళ్లు నొప్పులు తగ్గడానికి ఏమన్నా సలహాలు జెప్పు గదా చిట్కాలు అట్లాంటివి ఏమన్నా
నన్నె మో మీర్
ఆ
ఏమో వాకింగ్ చెస్తె అవి
చెప్పండీ
గట్టిగ్ తినాలి తెల్సా అండి
ఆ మీ వాయిస్ కట్ అయితుందండి ఆ హలో ఉన్నారా అండి ఆ ఉన్నారా అండి
. గూడా అండీ
ఆ
వినిపించింది వినిపించట్లే అండి మీ వాయిస్ ఏం చేయాలండి ఇగ నేను
ఇప్పుడు మీ మాటలు క్లారిటీగా ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఇగ మీకు వినిపిస్తలేదా నా మాటలు
ఆ
బావున్నారా అండి
మ్
తిన్నారా అం
హలో హలో బావు ఉన్నారా అండి ఉన్నారా
అవునండి అలో అండి హలో
వినిపిస్తుందా అండి నా మాటా
వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నరండి ఎందోగానం ఒర్రి ఒర్రి సచ్చిపోతున్నా అండి ఇక్కడ నేను
ఎందుకండి ఏమైంది
నా మాట మీకినిపించట్లేదు మీ మాట నాకినిపించట్లేదు ఏం చేద్దామండి అసలు ఇక్కడ
నాకు వినిపిస్తుంది మీరు మాట్లాడేది
అవునా ఇప్పుడు మాట్లాడ ండి
మా మ్ మీరు ఎక్కడ ఉన్నారా అండి అసలు దేశ ఈ దేశాంలోనే ఉన్నారా
మీ దేశంలోనే ఉన్నాం కరెక్ట్ సిగ్నల్ దగ్గర నెట్ దగ్గర ఉన్నా కూడా మీక అయితే మా మాటలు వినిపి పించవండి ఎందుకంటే మీ దగ్గరె నెట్వర్క్ సరిగ్గా లేదండి తెల్సా ఫస్ట్ చెక్ చేసుకో
ఆ అవునండికే మేము హైదరాబాద్ లో ఉంటున్నామండి, నెట్వర్క్ లేదంటే ఎవడైనా నవ్వుతడండి.
అంతే అంట్రండి.
వైఫై ఆన్ జేయడం వల్ల కొన్ని కొన్ని సార్లు ఇష్యూ ఒస్తది అంతేగాని, నెట్వర్క్ అయితే చాలా అంటే చాలా ఉంటదండి, మీకసలు మీ ఊర్లో అసలే ఉండది కావచ్చు.
అంతే అంటారండి.
గివ్ అవునండి మీ ఊర్ల, మీ ఊర్లో నెట్వర్క్ ఒస్తద అండి అసలు, సిగ్నల్ ఉంట అంటే సిగ్నల్ ఉంటందా అసలు, మీ ఊర్లో సిగ్నల్ ఒస్తదా అండి. లో
విన్ దండి చెప్
అవున్
ఏమైందండి
ఆ
ఏమైంది
ఏం గాలేదండి, నాకు ఒక బిర్యానీ తినబుద్ది అయితుందండి బాగా.
ఏం బిర్యానండి.
పిస్తా హౌస్ ల బిర్యానీ ఉంటదంట ఏక్ దమ్ ఉంటంద్, మస్తు ఉంటదంట అండి తినాలన్ పిస్తుంది గాని, పైసలే లెవ్వు నా దగ్గర్
అవునా
ఉమ్మ్ ఇయ్యాలా మేము షాపింగ్ కెళ్ళినామ్
ఏం జే ఏమేం కొనుకున్నారండి మీరు
ఏమేమ్ గొనుకున్నాం అంటే, ఇప్పుడు చెప్పాలంటే చాలా లిస్ట్ ఉందండి.
చెప్పండి వింటాను, నేను ఫ్రీగానే ఉన్నానండి.
అవునా అయితే వినండి, ఫస్ట్ మేము పో ఒక ఒక షాప్ కేళ్ళినాం.
అవునా
అగో హలో అండి వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుందండి చెప్పండి.
అయితే బూట్లు గొన్నాం, బూట్లు గొన్నంక వెంటనే దువ్వేన గొన్నాం. ఒక నాలుగు ప్లక్కర్లు కొన్నామండి ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా నెత్తికి. నెత్తి పెట్టుకునే ప్లకర్లు గొన్నాం. ఇంగా అయిపోయినాయి, ఆ షాప్ లో అయిపోయింది. ఇంకొక షాప్ లో రెండు చోవ్ దిద్దులు కమ్మలు కొన్నాం నలభై, నలభై రూపాయలే ఏమో అయినాయి, మస్తున్నాయండి. ఇన్పిస్తలేదాఅండి విన్పిచ్చట్లేదా మీకు.
అర్ధంకాలే అండి
ఆ వినిపిస్తుందా అంటున్నా
వినిపిస్తుంది చెప్పండి
ఆ
వినిపిస్తుంది చెప్పండి
అయితే ఇంగా, ఇంకా ఒక రెండు చున్నీలు కొనుక్కున్నా అన్నమాట నా చున్నీలు కరాబ్ మీరు చున్నీలు ఏసుకోరు కదండి, మేమైతే చున్నీలే లేస్ లేస్, ది మా ఇంట్లో తిడతారు.
అవునా
అందుకే చున్నీల్ గొనుకోచ్చుకున్న అనమాట
మా ఇంట్లో గూడ దిడుతారండి చున్నీలేస్కోవాలండి
ఇప్పుడు ఒక నాల్గు టా నాలుగు డ్రెస్సులు గొను కోవాలండి ఎట్ల నేనే జేసి ఒగ రెండు వేల్ సంపాదించ్కొని నాలుగు టాపులు గొనుక్కుంటా అండి అస్సల్ నాకైతే బట్టలే లేవ్వండి నవ్వు ఎవరైనా చూస్తే నీకసలు ఒక్క జత గుడ బట్టల్లేవా అంటారు నన్నైతే
అమ్మాయిలంటే ఇట్లనే అండి అస్సలు ఎన్ని బట్టలున్నా బట్టల్లెవ్వు అనే ఎప్కుంట్రు
బీర్వా మళ్ళ బీర్వాళ్ళొ ప్లేసే జరిపోతలేదండి నాకు
అదే అండి ఈ ఈ అమ్మాయిల మెంటాల్టే అదండి బట్టల్ బీర్వా నిండా బట్లుంటాయ్ కనీ ఏమ్ము లేనట్టే జెప్పుకుంట్రండి
ఎందుకట్ల అంటారండి అసల్ నాక్కాడ మళ్ళ రోజ్ రేపెమన్న ఏస్కుందామంటే నాకాడ బట్టల్ ఏమేస్కోవాలి నిన్ననే ఏస్కున్న ఇది మొన్ననే ఏస్కున్న గదా అన్పిస్తుంది
అవునా కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరే అండి ఇలాంటి బట్టలు లెవ్వు ఉన్నా లెవ్వు అన్ చెప్పుకుంటార్ జూడండి ఫస్టు మొదట్లో మీరే ఒస్తారండి
మీస్టం అదెట్ల కానీ నక్కాడ నిజ్జంగానే లేవ్వండి మీకర్ధమైతుంద అసలు తెల్సా అండి ఎలా ఒక క్లా క్లాతులు గన్పిచ్చినాయ్ అయితే మా ఫ్రె స్నేహితురాలుంటది వాళ్ళ మమ్మీ బట్టలు బాగ్ గుడ్తది ఆమెకిద్దామని గుర్తోచ్చింద్ దెల్సా ఆమెను దల్చుకున్న ఇయ్యాల నేను
అవునా
ఆమె మస్తు గడ్తుందండి ఆంట్ ఒక ఆన్ అంటే వాళ్ళ మమ్మీ ఉంటదీ వాళ్ళ మమ్మీ మస్తంటే మస్తు గుడు దండి ఆమెను జూషైతే అమెరికాగ్గుడ వాళ్ళ అమ్మాయికి వంపిస్తది అనమాట బట్టలు కుట్టి
అవ్నా
మీ గ్గుడా ఎవరైనా డెల్వరీ చే మేము ఇప్పుడు కొత్తగా ఒక ఆమె ఆమెకి ఐడియా జెబ్దాము అనుకుంటున్నా అంటే బిజినెస్ ఐడియా
చెప్పండేంటో
యు యుఎస్ వాళ్ళకి అందర్కి డ్రెస్సులు గుట్టీ చ్చి పార్సల్ వంపడం ఫుల్లు పైసలొత్తైయండి
అవునండిమ్
ఈ దేశంలో ఒద్దండి వేరే దేశంలో వెడ్దామన్నా నేను బిజినెస్ ఏమంటదో ఏమో మా స్నేయితురాలు ఆమెకి ఉద్యోగం గూడ అవసరం లేదండి అ అలా మామ్ అలమ్మ గుట్టిచ్చిన వాటిని జస్ట్ ఆమె డెల్వరీ జె అంటే డెల్వరీకిి బంపిచ్చిన ఆర్డర్స్ ప్యాక్ జేసి ఆ అంటే లైక అన్ని సైజ్లొ అన్ని ఆన్ లైన్లో చెప్ రా సర్పోతాయ్ కుడ్తది గదా వాళ్ళ అమ్మ అమ్మగారు గుడ్తది మస్సున్ అస్సల్ మస్తు బిజినెస్ వెట్టొచ్చండి నేనైతే మా అమ్మగారు కుడుతాంటే బిజినెస్ వేరే దేశములోనే వంపిత్తుండే అన్ని పార్సల్లు
అవునా అండి
కాన్ మా అమ్మకి రాదండి నాకొత్త నేన్ నేర్చుకుందాం అంటే నాకు కళ్ళకి సై ఉంటుంద్ అనమాట అప్పుడు అందుకే నేర్చుకోలే
అవునా అండి
మీరేం జేత్తర అండి ఊకే తినడం మేనా అండి మీరు మూడు పూటలు తినడమేనా అండి మీకింకేమైనా ఆలోచనలు ఉన్నాయా
లేద అండి నేనై అయితే మూడు పూటలు తినడమే అండి
బిజినెస్ ఐడియాస్ ఏం రావెందుకఅండి మీకు ఎప్పుడు.
అంటే నాకూ అంతా ఓన్లీ నాకు ఫుడ్ మీదుంటద అండి నాక్ కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ ఎలా తినాలి లీ ఫుడ్ ఎలా చేస్ కొన్ తినాలి ఫుడ్ ఏ నాతో ఒక
బాగుపడ్ దామ అని ఒక లక్షణం కూడా లేదు కదా అండి మీక్ అసలు
నాకు లేదన్ ఫుడ్ తింటేనే గదఅండి బతికేది
అవును బతకాలి కనీ మనము దేల్ సా మనం తెలుసా అండి పైసల్ ఇప్పుడు మరి అన్నల్ మీరు అన్నం తినాల అంటే పైసల్ కావాలి గదా అండి బియ్యం కొనాలి అన్నం కూరగాయలు కొనాలి గ్గులు కొనాలి ఎగ్గ్ కూర వేయ్యాల అంటే చికెన్ కూర వేయాలంటే చికెన్ కొనాలి అన్ని ఎక్కడి నుంచి వస్తాయ అండి పైసలు గావాల అంటే కష్టం అమ్మ డైలాగ్ ఏ సినిమా డైలాగ్ అండి ఇది
హ లేద అండి నా మనసులో నుంచి వచ్చిన మాటలు అండి అవి
హా నమ్మ సఖ్యంగా లేద అండి
నమ్మ సఖ్యంగా లేదా ప్యూర్ తెల్గఅండి మీరు అసలు అబ్బా ఇంతలో ఎలా మారిపోయార అండి
ఏ ఏ ఓక అంటే మా స్నేహితురాలు ఊక్కొ ఒక్కటి చెప్త అది అన్ మాట అది పాటించిన కాడ్ నుంచి నాకు ఉన్న తెలుగే ఏమో గాని అచ్చు తెలుగు మాట్లాడడం నేర్చుకు ఉంటున్నా ఇంకా
ఏంట అండి ఏమ్ చెప్తున్నార్అండి
దేగ్ గిట్లనే అండి నా నమ్మ సఖ్యంగా లేదు అట్లా అంటి వడ్స్
సరే అండి మా నాన్నగారు ఫోన్ చేత్తు ఉన్నారు ఇగ ఉండ అండి